ఆహ్ చెప్పే.
ఉమ్ ఏంటే మొన్న సంతలో కోన్న ఆ నిల్ రంగు కుర్తా వేసుకున్నావా. నీకు ఆహ్ నిల్ రంగు బాగా సెట్ అవుతుంది అని అందరు అంటున్నారు దాని మీదకి వైట్ లెగ్గిన్ వేస్తే ఇంకా బాగుంటుందేమో చూడు మరి.
వేసుకున్నను కానీ అది కొంచెం లూస్ అయింది. పిన్నులు పెట్టుకున్నాను రేపు. నువ్వు టౌన్ కు వెళ్ళేటప్పుడు టైలర్ కి. వచ్చి ఫిట్టింగ్ చేయించాలి. నువ్వు కూడా నీ కొత్త కొత్త డ్రెస్ ను తీసుకోని రా మెరుపు వై సే లెస్ వేయించుకుందాం.
ఆహ్ వేయించుకున్నాను దుప్పెట చుట్టూ గోల్డ్ కలర్ లేస్ వేశాను అది వెయ్యగానే డ్రెస్ లుక్ మొత్తం మారిపోయింది. తెలుసా చాలా గ్రాండ్ గా ఉంది. ఇప్పుడది వచ్చే ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు అదే వేసుకుందామని అనుకుంటున్నా మరి.
సరే అలాగే అన్నట్టు ఈ ఎండలకి నీ ముఖం బాగా వాడి నల్లగా అయిపోయింది నేను. ఇంట్లోనే శనగపిండి. పెరుగు కలిపి మొకానికి పెట్టుకుంటున్నాను నువ్వు కూడా ఒకసారి ట్రై చెయ్ చాలా మెరిసి. లెస్పోతావు నువ్వు కూడా
అవున మరి అందులో కొంచెం పసుపు కూడ వెయ్
పస్ కూడా వెేయాలా నాకు కెమికల్ క్రీమ్స్ వాడడం అస్సలు ఇష్టం లేదు అన్ని వదిలేసాను ఈ స సహజమైన చిట్కాలే మనకి బాగ పని చేేస్తాయి అవును పసుపు వేసై ఇంకా మంచిది ఫంక్షన్ ఎఫెక్ట్ చండు రావు
అన్నట్టు తలకి కొబ్బరి నూనె హలో
హలో అన్నట్టు తలకి కొబ్బరి నూన మందరం పూలు వేసి పెట్టుకో జుట్టు చాలా ఒత్తుగా నల్లగా మెరిసిపోతుంది ఈ మధ్య
అవును అమ్మా రోజు ఆ నూనెనే రాసుకోమంటుంది నన్ను కూడా అన్నట్లు సంతలో కొత్తగా వచ్చిన మట్టి వాటర్ బాటిల్ చూసావును నిన్న అందులొ నీళ్లు ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు చాలా చల్లగా ఉంటున్నాయట అందరు అంటున్నారు
చూశాను కాని అవి కింద పడిత్ ఉత్త పగిలిపోతాయని భయం కాని ప్లాస్టిక్ బాటిల్ కంటే అవే ఆరోగ్యానికి చాలా మంచివి కదా
ఆ మొన్న మీ అమ్మ నేర్పించిన ఆ గొల్స్కట్ పూర్తి చేసాను నేను నా పాత చున్ని మీద చిన్న పూల డిజైన్ వేస్తున్నాను మీ దగ్గర మోడ్స్ పూసలు కొంచం ఇస్తావనాకు
చేశాను కానీ ఒక చోట ముడి సరిగ్గా పడక ఓడిపోయింది పూసలు పూసలా ఉన్నాయి నా దగ్గర రేపు సాయంత్రం మా ఇంటికి రాయిస్తాను మనం ఇద్దరం కలిసి ఆ కొత్త మెడల్ బ్లౌజ్ కట్
నేర్చుకున్నా మాపిన్న ఏకడ పాత కుట్టు బ్లౌజ్ ఒకటి ఉంది మిషన్ ఉంది అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే మన బట్టలు మనమే కొట్టుకోవచ్చు కదా బయట బాగా డబ్బులు అడుగుతున్నారు స్విచ్చింగ్ కి కూడా
అవును అన్నట్టు మీ మేడ మీద పెట్టిన వడియాలు ఎండయా మొన్న కాకెత్కోపోకుండా వాళ్ళ కట్టార లేద ద నేను కూడా రేపు బో సగ్గుబియ్యంతో వడియాలు పెడదామని అనుకుంటున్నాం
ఆ ఎండిని ఆల్రెడ అవి ఆ ఎండలకి రెండు రోజుల్లోనే గలగళ ఆడుతున్నాయి అవయితే నేను వల్ల కట్టలేదు గాని మా తమ్ముని కాపలా కూర్చోబెట్టాను అక్కడే రేపు నువ్వు పెట్టేటప్పుడు కొంచెం వాాము పచ్చిమిర్చి ఎక్కువే వేయించి వేయి మరి
అలగే వేయిస్తాను అవి వేయి ఉంచుకొం తీ పులిహోరలోకి గొడవ ఉంటాయి అన్నట్టు మీ మామిడి చెట్టుకి కాసిన మామిడికాయలతో మామిడి తాండ చేస్త స్తున్నారా మా ఇంట్లో రసం తీసి పాయల మీద ఆరపోసారు
ఆ వేస్తున్నాం మేము కూడా కానీ వర్ష్ షం వస్తే తడిపో తడిచిపోతాయని భయంగా ఉంది అన్నట్టు వచ్చే వారం మన గ్రామ దేవత జాత జాతర గు
అవునా జాతర ఉందా మీ ఊర్లో
అవును జాతర ఉంది నువ్వు ఈసారి నైవేద్యం కోసం ఘట్టం ఎత్తుకున్నావా లేక పులిహోర తేస్
నేను ఘట్టం ఎత్తుకోన్ ఎత్తుకున్నాను అమ్మ కొత్తగా కుండను అలంకరిస్తుంది మనం జాతల రంగుల రా నం ఎక్కుదామా చిన్నప్పుడు మనం ఎక్కినప్పుడు నువ్వు చాలా భయపడ్డావు గుర్తుందా ఏడ్చావ్ కూడా
ఆ అప్పుడు చిన్నపిల్లని కదా ఇప్పుడు అస్సలు భయం లేదు చూడు జాతరలో ఆ మట్టి గాజులు షాప్ దగ్గరే ఖచ్చితంగా ఆగాలి మనం మన ఇద్దరం ఒకే రంగులు తీసుకుంటే చాలా ముచ్చ టగా ఉంటుంది
మరి రాత్ రాత్రికి ఏం వ వండుతున్నావు మా ఇంట్లో ములక్కాయ్ సాంబారవి చేస్తున్నారు మంచి వాసన వస్తుంది
మీ ఇంట్లో ఆ పాత సామాన్ల గదిని క్లీన్ చేసారా అక్కడున్న పాతిన్ప పెట్టలో ఏమున్నాయో చూసారా మరి, మనం ఆ గదిని మనకు నచ్చినట్టు గా మార్చుకుంటే బాగుంటుంది కదా
ఆ ఖాళీ చేసాం అందులో అన్నీ మా తాతయ్య కాలం నాటి పుస్తకాలు ఉన్నాయి, ఆ గదికి కొత్తగా సున్నం వేయించాలి గోడల మీద బొమ్మలు వేయాలి నువ్వు సాయంత్రం వస్తే ఆ పాత పేపర్లన్నీ తీసి పక్కన పడేద్దాం
కిటికీకి కొత్త పరదాలు కడదాం మనం మూలలో ఒక చిన్న బల్ల వేసి దాని మీద పూలకుండి కూడా పెడదాం చూడడానికి చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుంది ఆగదప్పుడు
అవును అన్నట్టు రేపు మా మేనత్త వాళ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అక్కడ పెద్ద చెరువు ఉందంట పడవ ప్రయాణం కూడా చేయిస్తారంట నువ్వు కూడా వస్త్ వస్తావా మీ మమ్మీ నడిగి మరి
ఆ మా అమ్మని అడిగితే పంపిస్తుంది కానీ ఎప్పుడు తిరిగి వస్తాం వెళ్తే అక్కడ తోటలో పండిన తాజా జామకాయలు కూడా చాలా బాగుంటాయంట మనం వెళ్ళేటప్పుడు అక్కడ బావి దగ్గర ఫోటోలు కూడా తీసుకుందాం సరేనా
ఎల్లుండి సాయంత్రానికి వచ్చేద్దాం ఎక్కువ బయట వద్దులే అక్కడ మా అత్తయ్య చేసి మసాలా వడలు తిం తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటావు నువ్వు రేపు ఉదయం ఎనిమిదింటికే బస్స్టాండ్ కి వచ్చేయ్
ఉ సరే వచ్చేస్తాను గాని మరి ఇప్పుడు బయట వెన్నెల ఎలా ఉంది మా మేడ మీద కూర్చుంటే చల్లటి గాలి భలే తగులుతుంది నక్షత్రాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవాళ మరి
ఇక్కడ కూడా అంతే కరెంట్ పోయినా కూడా ఊక్కపోయట్లేదు పక్కింటి వాళ్ళు రేడియోలో పాత పాటలు పెడు తున్నారు వినబడ్
అవును సిరివెన్నెల సినిమా పాటలు వస్తున్నట్ టుంది కదా అదే వినిపిస్తుంది మరి
ఏంటే రేపు ప్రయాణం కదా దారిలో తినడానికి ఏమన్నా తెస్తున్నావా నేను మా ఇంట్లో అవి చెప్పి కారం గవ్వలు మురుకులు చెయ్యవన్ తాను బయట కొనే కంటే ఇంట్లోవే చాలా బాగా ఉంటాయి కదా ఆరోగ్యానికి కూడా మంచిది
అవును నేన్ పులిహోర పోట్ల కట్టి తెస్తాను ఆవకాయ కూడా తెస్తాను దార్లో ఆ చెట్ల కింద కూర్చొని తింటే చాల బాగుంటుంది కదా నువ్వు మరి తాగడానికి వాటర్ బాటిల్స్ మర్చిపోకుండా తీసుకురా
ఆ తెస్తాను అలాగే కొంచెం నిమ్మరసం కూడా కలిపి తెస్తాను ఎండల్లో ప్రయాణం కాబట్టి నీరసం రాకుండా ఉంటుంది నువ్వు ఆ పాత పేపర్ల ప్లేట్ ఏమైనా ఉంటే వెతుకు పడేయడానికి చాలా సులువుగా ఉంటుంది
పొలాల్లో ఆ కోత పాటలు విన్నావా నువ్వు మొన్నా.. మామిడి తోట దగ్గర కూలీలు వాటి టే భలే అనిపించి నాకు అవి వింటుంటె ఆ పాటల్లో ఎ అర్థం ఉంటుందో మన పల్లెటూరు కష్టం అంతా ఆనిపిస్తుంది
అవును మా నాన్న కూడా ఆ పాటలు పాడు అంటూనే పని చేస్తారు అలా పాడు అ అలసట తెలియదు అని ఆయన చెప్పారు నాకు కూడా ఒక రెండు పాటలచ్చు రేపు బస్సులో పాడి వినిపిస్తాను నీకు
అట్లాగా పాడు నేను కూడా తాళం వేస్తాను అందరు చూస్తారు మనల్ని లేగ బస్సు లో చిన్నప్పుడు మనం బొమ్మల పెల్లిలో పాడిన పాటలు గుర్తున్నా నీకు అప్పట్లా అమాయకత్వం వేరు ఎంత బాగా ఆడుకునే వాళ్ళం అందరం కలిసి
గుర్తున్నాయి అప్ ప్పుడు మనమే పెళ్లి పెద్ద అందుల మని గొడవ పడే వాళ్ళం కదా అన్నట్టు ఇప్పుడు ఆ టీచుర్ళ్ శబ్దం వినబడుతుందా ఊర్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ శబ్ పెద్దలు వింటే కొంచెం భయం కొంచెం వింతగా ఉంటు ఉంటుంది
ఆ వినాపడు ది పక్కన కుక్కలు కూడా అరుస్తూ వస్తున్నాయి కదా బహుశా ఎవరో కొత్త వాళ్ళు ఊర్లోకి వచ్చినట్టున్నారు ఈ టైమ్ లో సర్లే ఇప్పుడు నిద్ర వస్తుంది రేపు తొందరగా లేవాలి కదా మరి
అవును అలారం పెట్టుకో లేకపోతే బస్సు వెళ్ళిపోతుంది నేను కూడా బ్యాగ్ సర్దుకొని పడుకుంటాను
మరి ఎన్ని చేతల బట్టలు హలో ఎన్ని చేతల బట్టలు పెట్టుకుంటావు మరి ఒక్క రోజు కోసమే కదా వెళ్తున్నాం మనం
ఆ ఒక్క రోజే కాబట్టి ఒక రెండు అయినా ఒక టనా పెట్టేసుకో మళ్ళీ సాయంత్రాం కల్లా వచ్చేయడమే కదా
రూ మళ్ళీ మధ్యాహ్నం మనం తీసుకొచ్చుకున్నవి చెట్టు దగ్గర ఆగి తిందాం
ఆ ఏం తీసుకొస్తావు పులిహోర ఉన్న ఆ ఇంకేం
పులిహోర నువ్వు తీసుకురా, నేను ముర్ కులు అవి ఇవి ఏమైనా తీసుకొస్తాను మా మమ్మీని చేయమనాన్ను ఆల్రెడీ చేస్తుంది అనుకుంటా
ఆ సరే మా అమ్మకి చెప్పి నేను కూడా పులిహోర చేయమంటాను ఇంకా వీలైతే వేరే ఏమైనా చేయమంటాను
మ్మ్ నా కూల్ వాటర్ తీసుకురా చల్ల నీళ్ళు అయితేనే ఎండకి కొంచెం మంచిగా తాగాలనిపిస్తది వేడి నీళ్ళు అయితే తాగబుద్ది కాదు
ఆ అవును ఎండలు చాలా మండి పోతున్నాయి దానికి తోడు ఇ కాని
మ్మ్ అవును కొంచెం డబ్బులు కూడా తీసు కొచ్చుకో దార్లో ఏమన్నా ఉంటే కొనుక్కుందాం
ఆ తీసుకొస్తాను మమ్మీని అడిగి చెప్పి తీసుకొస్తాను
మ్మ్ ఇస్తుందా మరి మీ మమ్మీ డబ్బులు అడుగితే ఏమైనా నన్ను తీసుకురమ్మంటావా
లేదు ఇస్తుంది అడుగుతుంది ఎందుకు అని అడుగుతుంది సమాధానం చెప్త
ఆ నీ దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులు ఏమైనా ఉంటే అవి తీసుకొచ్చుకోలేదంటే అమ్మని అడుగ కుండా
ఆ ఉన్నాయి నేను కూడా కొన్ని దాచుకున్నాను. అవే తీసుకొస్తా అండి ఇక అమ్మని అడిగి
ఆ నేను కూడా నా దగ్గర కొంచెం ఉన్నయ్ అవి తీసుకొస్ తాను అయినా మనం ఇంట్లోవే తింటాం కదా బయట ఎక్కువ ఏం ఖర్చు పెట్టకుంటే సరిపోతుంది
ఆ అంతే అన్నీ ఇంట్లో చేసుకొనే వెళ్దాంలే బయ ట ఖర్చులు ఎందుకు మనకి
కొంచెం ఉదయాన్నే బయలుదేరుదాం అప్పుడైతేనే తొందరగా చేరుకుంటాం. మళ్ళీ లేట్ గా బయలుదేరితే ఎండకి వళ్లాల్సి వస్తది
ఆ అలాగే అయితే మరి అలారం పెట్టుకొని పడుకుంటాను మరి నేను ఇక
పడుకుంటావా ఫోన్ చూస్తావా
అలా కాసేపు
నేను కూడా అంతే సిరివెన్నెల పాటలు వెట్టుకొని కాసేపు అట్లా వింటూ వింటూ ఉంటే అలానే నిద్ర పోతాను ఎప్ప నిద్రపోతానో కూడ తెలీదిగా
ఆ నేను కూడా అంతే ఆ పక్కింటి వాళ్ళు పాత పాటలు పెడతారు అవి వింటూ ఉంటే
మ్మ్ సరే మరి తొందరగా పడ్ నేన్ కూడ పొద్దున్ లేద్దాం మ్మ్ బాయ్ మర్
ఆ అలాగే బాయ్ ఉదయాన్నే ఫోన్ చెయ్ ఎళ్లేేటప్పుడు.
ఆ చేస్తాను.
ఆ ఓకే బాయ్.
ఉమ్ సరే.